హలో గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే అండి ఎక్కడున్నారు ఏం చేస్తుండ్రండి
ఏం లేదండి ఇప్పుడు ఫ్రీ టైమ్ ఇంట్లోనే ఉన్నా అండి ఫ్రీగానే ఉన్నాను ఆ
చాయ్ తాగారా లేండి
అండి
చాయ్ తాగారా
లేదండి ఇగ ఇప్పుడు తాగాలిగ
ఇంతవరక్ తాగలేదా అండి పాలు
లేద్ లేదు కొన్ని డా కొంచెం వర్క్ ఉండే ఆన్లైన్ వర్క్ ఉండే అయితే చేస్తున్నా అండి
ఇంకా వర్క్కు కాలేదా అండి మీది
వర్కు వచ్చిందండి ఉన్నది చేసుడే ఉన్నదది అదే చేస్తూ ఉండే ఫ్రీగున్నప్పుడు ఊ
తే ఇయాలొకటి ఏమైందంటే అండి ఇయాలొక మా ఫ్రెండ్ కలిసిండండి
హు
మా ఫ్రెండు ఒకరు కలిసింద్ నాకు మా స్కూల్ క్లాస్ మేంట్ అండి మా పాపకి మా పాపకిచ్చేందుకు వెళ్ళాను
హు
అయితే ఓ ఒక మా క్లాస్మేట్ కలిసింది ఎక్కడ ఉన్నారు ఏంది మొన్నే అడిగా
అడిగిండ్రా
ఇక్ ఆ అవునండి ఇక్కడ్ నే ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఆమె పాప కూడా ఒక్ ఫాతిమానే అండి మా హౌస్ అక్క ఆ అక్కడ్ నే ఏసారండి అయితే నాకుక అవునండి క్లాస్మేట్ అండి అంటే ఆ ఆళ్లు నేను క్లాస్మేట్ కాకపోతే నేను సిక్స్త్ వే సిక్స్త్ లో నేను బయటికి కేళ్ళాను అల్లు రన్నింగ్ ఉండే అయితే ఏమైంద టే వాళ్ళ ఇయాల నేను మా పాపని పట్టుకునీ వస్తా ఉంటే నా వెహికల్ ఆపి మరీ అడుగు టరు ఎక్కడ ఉన్నారు ఏంది ఏం చేస్తుండ్రు
ఆ అమే క్లాస్మేట్ ఆయనని అడుగుతాందా
అడిగారు మాట్లాడ కొద్దిసేపు మాట్లాడి ఇలా అని చెప్పాను అట్లానే మా మిస్సెస్ కి కూడా కాల్ చేశా అన్నది
ఉ
ఎందుకంటే ఇప్పుడు మా పాపదేమో ఎల్ కేజీ ఏ సెక్షన్
ఆహా
యూకేజీ ఏ సెక్షన్ లో ఉంది మా పాప అయితే ఆమె పాప ఏమో సి యూకేజి సి సెక్షన్ లో ఉంది అండి అయితే మా పాపది కూడా ఈమెది కూడా సేమ్ అనుకున్నది కాకపోతే ఆ కాకపోతే కాదండి వేరు వేరు ఉన్నాయి అని చెప్పాను
ఆహా అవునుకు
ఆమె ఆ చెప్పండి చెప్పు అవునండి అవునండి ఇక్కడనే ఉంటుండే ఎందుకంటే వాలా పాపకి ఫాతిమాలో వేశారు స్కూల్లో ఇక్కడనే ఉంటుండ్రు ఆళ్ళు
ఆ ఆ
ఏ ఏ బై వాక్ వస్తుండే ఇన్ని రోజులు ఏమో వాళ్ళ తమ్ముడు వస్తుండే అయితే వాళ్ల తమ్ముడు కనిపిస్తలేడు ఈమె కనిపిస్తుంది నేనైతే షాక్ అయిన ఈమెని చూసి ఈమె ఏంది ఇటికేలి వస్తాందని బై వాక్ నడుచుకుంటే వస్తుంది ఆమె
మ్
ఆ నడుచకుంటనే నేను చూసేటళ్లకు నేను షాక్ అయిన ఆరోజు ఈమె ఎందుకు దాన్ని ఇస్త నీక్
అమెకు ఎందరు పాపలు ఒక్కమెన
ఒక్కటే పాప అండి
మరి వాళ్ల వాళ్ళ ఆయన ఎక్కడ చేస్తారు చెప్పు ఉన్నాడా వాళ్ళ ఆయన అరే బపురే అచ్చ వాళ్ళాయన బ బయట దేశం పోయి వస్తే మా పాపను ఇటే దేచ్చిండు అన్నట్టు
ఆ ఆ ఇన్న పాప ఫాతిమల వేసింది ఇమె డైలీ సింగల్ వస్తుందండి బైవాగ్ నడుచుకుంటూ వస్తుంది ఇక
ఆ
కాకపోతే ఒక ఫ్రెండ్ ఉండే ఆమె పక్కకి
ఆ
ఇగనే ఆమె ముందుకు పోయిందిఈమె ఒకామె ఆమె సింగల్ ఆగంది బట్ ఉత్తగానే డేర్ చేసుకుంటూ ఆగుతాంది తప్ప తప్ప మాట్లాడుతానండి
డేర్ నెస్ వచ్చిందే మా మ్యేజ్ అయిపోయింది ఇగ
ఆ అదే అదే ఊ ఊ ఎట్లా మాట్లాడుతాంది గలగల గలగల మాట్లాడుతాండండి నేనే స్టన్ అయినా ఆమెతోడు మాట్లాడంగా
ఆ
కొద్దిగ నేనే ఆ అరే గింత ఫ్రీడమ్ గింత ఇట్ల మాట్లాడతాండేందని
నువ్ ఇగ మ్యారేజ్ అయింది ఇగ ఫ్రీ అయిపోయింది ఇగ మ్ ఎక్కడెక్కడికో మాట్లాడతాది ఏమన్న అంటే
అదే అదే గదా
మ్
సింగల్ వస్తున్నామే గానీ నడుచుకుంటా గాని లోలోపని నాకు ఇవ్వాల్ నే కలిసిందండి. నేను ఇయ్యాల చూసిన ప్రత్యేకంగా ఇక నేను చూసేటోళ్ళకి నేనే స్టన్ అయిపోయిన రోడ్డు మీద ఆపింది ఏంది ఇట్లా అని ఆపి అడుగుతుంది. ఏమైంది? కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలేరు? ఆ మీ ఆవిడ కి కాల్ చేసిన కదా!
మ్
ఫోన్ ఎందుకు లేపుత లేదు అది ఇది అని అంటే నేను చెప్పినా. ఆమె వాష్ రూమ్ లో ఉండే కావచ్చు, బయట ఉండే కాచ్ చ అందుగురించి లేపలేదండి. లేకుండే, ఎందుకు లేపది తప్పకుండా లేపుతది. అని నేను చెప్పిన.
మ్
అవునా చెప్పండి ఆమెకి. ఫోన్ మాట్లాడమనండి. ఫోన్ చే
అందరూ మా ఫ్రీగా ఉంటారు. అందరు బాగ మాట్లాడతారు. ఫోన్ చేస్తారు కలిసినప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడతారు డైరెక్ట్ కలిసి మాట్లాడతారు అట్లేం లేదు. మ్యారేజ్ లు ఏమున్నా కూడ ఫోన్లు చేస్తారు. ఆ వేరే కలిసి మాట్లాడతారు ఇప్పుడు కూడ.
అవునా అండి అయితే నేను అదే స్టన్ అయిపోయిన.
మ్ ఇప్పుడు ఇక్కడ ఏమైన్నా జాబ్ చేస్తాన్రట వాళ్ళు?
ఏమో అండి అదైతే నేను అడగలే ప్రస్తుతానికి అయితే. ఆమె జాబ్ పర్సస్ అయితే నాకు తడవడం లేదు.
మ్
కనబడడం లేదు. అస్సలు జాబ్ అయితే అనిపీయడం లేదు ఆమె జాబ్ చేస్తదా, అని ఏమో ఎందుకో
వాళ్ళ ఆయన ఎవరో ఉన్నది కదండి
అతను బయట అతను బయట దేశంల వైపు
లేదు అత్తారిల్లు ఎక్కడ?
అత్తారు ఎక్కడ అండి ఇక్కడ కాదు కావచ్చండి. ఆమె అత్తగారి ఇంటికి ఎక్కడ వెళ్తుంది? వెళ్తలేదు కదా!
కరీంనగరు ఏమో అన్నారు కదా!
ఏమో అండీ ఇగ. అదైతే నేను అడగలే ప్రస్తుతానికి ఏమో ఇట్లా రోడ్ మీద క్యాసువల్ గా కలిసింది ఆమె. నాలుగు మాటలు మాట్లాడినా. వానికి సర్సెసాయ్ గుర్తుక వచ్చింది, ఇట్లా ఫ్రెండ్షిప్ లానే కదా అని,
మ్
అట్లాడే చూసాను. అయితే అనిపించింది అట్లా. నేను అనుకునే పట్టలకే ఆమె టక్కనే ఆపిందండి. ఆపి టపా టపా మాట్లాడతాంది. ఇంకా ఆ లాంగ్వేజ్ ఇంకా, చేంజ్ కాలేదు ఆమెది.
లాంగ్వేజ్ చైంజ్ కాలేదు. అట్లానే ఎట్లనో ఉన్నది అన్నట్టు.
ఆ అట్లనే మాట్లాడుకుంటుంటాంది ఆమె.
మంచిగా ఉన్నది. ఏమో నాకైతే అందరూ కలుస్తారు కానీ
ఉ ఆమె కలవలేదా అండి మీకు
లేదండి అట్లయితే ఆమె కాదు మా క్లాస్మేట్స్ వాళ్ళ అందరూ మాట్లాడతారు నేను కలిసి నువ్వు కూడా మాట్లాడు ఆయపో కొన్ని
ఆమె దగ్గర మొబైల్ లేదా అండి
ఉన్నది ఎందుకు లేదు గ్రూప్ లో వస్తునేది వస్తుది కదా ఎందుకు రాదు గ్రూప్ వస్తది ఆ ఫుల్ మొన్నటి వరకు చాటింగ్ చేసింది మొన్ననే కొంచెం ఆగింది నేను చేయలేదు అవు సార్ నేను చెయలే ఫ్రెండ్స్ తోనీ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటది ఆమె పేరు వేరు ఉన్నది అమ్మాయి పేరు అళ పాప పేరు ఉన్నది ఆమె పేరు లేదు
పాప పేరు ఉన్నదా
అవును పాప పేరు ఉన్నది ఆమె పేరు లేదు ఇప్పుడు ఇప్పుడు అస్సలేరు గ్రూప్ లో కూడా బాగా మంది బిజీ అయిపోయిరు
ఆహా
ఇగా ఎక్కువ శాతం చేస్తలేరు ఎవరు కూడా గుడ్ మార్నింగ్
ఏమంది గెట్ గెట్ టుగెదర్ పాటీ చేస్తా అంటుడు కదా ఈయన
అయిపోయింది అది అక్కడిక ఇక మళ్ళీ ఎప్పుడు కలిసినప్పుడు ఎవడో పెళ్ళి పోయినప్పుడు గెట్టుగెదర్ చేద్దాం అన్ని చేద్దాం అని అప్పుడు చెప్పుకుంటారు మళ్ళా అంతే
ఏదో మరి చెప్పాడు కదా మధ్యలో గెట్ టుగెదర్ పార్టీ
గెట్ టుగెదర్ పార్టీ అన్నారు అన్నయ అన్నారు కానీ అది మళ్ళా ఎప్పుడరాల పెళ్ళికి పోయినప్పుడు గెట్ టుగెదర్ చేసుకుందామా రేపు చేసుకుందాం సోమవారం చేద్దాం ఫోన్ కతాం మళ్ళా నాలుగు రోజులు ఫోన్ చేస్తారు మెసేజ్ చేస్తారు కతాం స్విచ్ ఆఫ్ ఎవని పనుల వాళ్ళు బిజీ ఆ నా క్లాస్ మెట్స్ అందరూ ఇగ కొంతమంది ఈ హైదరాబాద్ ఇ ఇప్పుడు కూడా నా క్లాస్మేట్స్ వాళ్ళు ఎక్కువ శాతం కొందరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అట్లనే అరుణ్ ను పెళ్ళి చేసుకును వాళ్ళవనేయి అట్లానే ఉన్నాడు సాగర్ అనేట వాడు వాడు కూడా అట్లానే అయిపోయిండు హైదరాబాద్ ద అట్లానే సట్లే ఆడ కూడా పెళ్లి చేసుకోలేదు
ఉహో
ఆ రామకృష్ణ అనేటోడు వాని కూడా పెళ్లి కాలేదు ఉ వాడ అట్నే మం
ఆ ఇక ఆడకి కూడా పెళ్లి కాలే కావచ్చు
నలుగురు ఆని కూడా ఆడు కూడా చేసుకోలేదు ఓ నలుగురు ఐదుగురు ఉన్నా అట్లా ఉన్నారు పెళ్లి చేసుకోకుండా
పేడింగ్ వడి
ప్రెనింగ్ మరిడి ఉన్నాలు
ఆడళ్ళు ఆడళ్ళు అందరునే కావచ్చు
ఆడోళ్ళు అందరి అయిపోయినాయి ఆ ఆడోళ్ళు లేడీస్ అందరి అయిపోయినాయి పెళ్లిళ్లు హు లేడీస్ అంద లేెడిస్ అందరి అయిపోయి ఎవరు లేరు
అంతేనా
అందరు అయిపోయళ మొన్న మా క్లాస్మేట్ ఒక అమ్మాయినైతే మామ అందరికన్నా ముందైతే ఆమె పిల్ల ఎంత ఉన్న టే అమ్మన్త పిల్ల ఉన్నది. మొన్న బోతాన్నది మా ఇంటి దగ్గర్నుంచి శారదా నా శారదా శారదానేటమ్మాయి అమ్మాయి పెళ్లయింది నా క్లాస్మేట్టామ్మా
ఆ ఆ ఆ
ఆ అమ్మాయి పెళ్లియితే ఆమాళ అమ్మాయి ఎంత పెద్దగున్నదంటే మినిమం వాళ్ళమ్మంత వ పిల్లనున్నది
అవునా గంత పేద్దగున్నాదా
అంత పెద్దగయినా మొన్న జూసి షాక్ అయినా అరే సేమ్ ఫేస్ కట్ సేమ్ ఫేస్ కట్ ఉన్నది ఇద్దర్ది కూడా అమ్మ బిడ్డల్దిద్దర్ది ఫేస్ కట్టు చూతేనే య ఇమ్మ బిడ్డనే అంటారు అట్లా ఉన్నది
పోవద్ దేవుడా గోరంగున్నది గోరంగానే ఉన్నది మరి
ఆ ఇగ ఆమెకి ఏంది కొన్ చెప్పకముందు వసయన్నేలే దొరికిండు వయసులో ఉన్నాయన
ఆ
ఆ ఆమె కొంచెం వయసాయనను పెళ్లి చేసుకుంది ఇగ వాళ్ళ ఉండి ఉండే. వయసులో ఉన్నోళ్లే చేసుకున్నాడు
ఎవళ్లు బట్టతలకాయ్యనేనా కొంపదిస్
లేదు లేదు బట్ట తల్కాయ్ కాదు స్క్వా శారదనేటమ శారద అ
ష శారదా అడ్మిటా
ఆ హు
ఆహ బాగా ఇంకోఆ ఇంకో ఆమె దేమో భర్త చనిపోయిన్డేమో కదా భారతి ఏమో ఉండే గదా పేరు
అవునవును వా వాళ్ల ఆయన అవునవును రవి అనే టయన ఆయన తెల్సినయినే నాక్గూడా, ఆ చనిపోయిన్డు పాపం ఆయనకి. ఏమో ప్రా ప్రాబ్లం బాగా ప్రాబ్లం వచ్చింది కొంచెం హెల్త్ బాగోలేకుండే.
ఆమె ఎక్కడున్దో పాపం ఇప్పుడు
ఆమె ఇప్పుడు శైలజలో పని చేస్సున్ది కదా! అప్పడ్నుంచిఇగ శైలజలోనే ఉన్నది.
శైలజ హాస్పిటల్ల్లోనండి
ఆ సైలజ హాస్పిటల్నేమ్ చేస్తుంది ఆమె కూడా మొన్న కల్సినా నేను ఉన్నది ఉన్నది నేన్ మొన్ననే కల్సిన
పిల్ల గాళ్ళున్నారు గదా ఎంతో మంది
ఆ ఉన్నలు ఒక్కరో ఇద్దరో పిల్లగాళ్ళున్నాలు
ఓబ్బా
ఆ ఆమీగా హాస్
ఇంకా పెళ్ళి చేసుకోలేదేమో ఆమె కదా
చేస్కోలే చేస్కోలే చేసుకోలేదు గట్లేనున్నది అట్లనున్నదామే ఇగ
అవునా
ఆ
పాపం ఆళ్ళమ్మ్మోళ్ళు కూడా దగ్గర్కి తీసుకున్నారో లేదోన్డి
ఏమో ఇగ మరి అమ్మోలిన్ట్లోఉంటాందో, అత్తారింట్లో ఉంటాందో తెల్వది ఆమె? హాస్పిటల్ మొన్నట్లా పోయిన మా అత్తమ్మను తీసుకొని వెళ్ళిన అయితే. అక్కడే ఉండే ఆమె, అదే నేనిక్క ఇక్కడే ఉన్నావ అంటే ఆ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చేస్తానని చెప్పతే అప్పటినుంచని వస్తుండు కదా అప్పటి నుంచి ఇక్కవరకి ఇక్కడే ఉన్నా అని చెప్తుంది సరే మంచిగా ఉన్నది
మంచిగా పాపం ఒక్కటే జాగల ఆగింది కదా ఆమె
శాలరీ కూడా ఉంటది ఆమెకు
సాలరీ ఎంత ఉంటదండి అందాదా
ఉంటది అనుకుంటా ఎయిట్ థౌసండ్ టెన్ నైన్ థౌసండ్ వరకు ఉంటది ఇప్పుడు
అంతలో ఆ పాపం ఆమెకి వెళ్తారా అండి
ఎల్తది ఇగ ఎట్లా అయినా చేసుకోవాలని ఇంగా మీద ఏమన్నా దొరుకుతే దొరుకుతాయి కదా ఒకట్టి రోజు కూడా హాస్పిటల్ అంటే ఏమన్నా ఆపరేషన్ ఇట్లా ఏమన్నా ఉన్నప్పుడు ఎవరన్నా ఇస్తారు కదా అ
సరే అండి సరే అండి ఓకే అండి మీ టైమ్ కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి
థాంక్యూ అండి ధన్యవాదములు అండి
థాంక్యూ అండి ధన్యవాదాలు అండి ఓకే థ్యాక్ యాడ అది గ్యార మినిట్ థర్టీ ఫోర్ థర్టీ